ఎత్తలా లో
హలో ఆ వినిపిస్తాంది అమ్మా ఆ బాగున్నా నువు బాగున్నావా
ఆ బాగున్నా తిన్నారా
ఆ తిన్నాను నువు తిన్నావా
ఆ తిన్నాం
ఆ ఇంకేమి కాలేజ్‌కి ఎళ్ళేసి వచ్చినావా
ఆ వెళ్ళాం మధ్యాహ్నం వరకు త్రీకి వచ్చాము మీరేం చేస్తున్నారు
నేనే ఏముందమ్మా ఇంట్లో కసువులు ఊడ్చడము బండ్లు కడగడం సామాన్లు కడగడం
ఉమ్మ్
ఇంకా పిల్లలు వాళ్ళకు స్నానాలు తినిపియడం ఇదే పనే ఇంగా
స్కూల్‌కి ఎళ్ళలేదా
వెళ్ళేసి వచ్చినారు స్టార్టింగ్ కదా తొందరగా పంపిచినారు
ఉమ్మ్ ట్యూషన్‌కి పంపిరా మాములుగా
ఆ వె పొవెళ్తారు మయ్యా ట్యూషన్‌కి పంపియకుంటే ఏమన్నా ఉందా ఇంకా
ఇంకా మీకు ప నులు ఎక్కువ అయిపోతాయి ఇంట్లో
పనులు ఎక్కువ కాదు తలనొప్పి వస్తుంది వాళ్ళతో
అవును ఇంకా చిన్నపిల్లలంటే సతా ఇస్తా ఉంటారు
మెయిను ఫోన్ల కోసరం అట్లా కొట్లాడేది ఎక్కువ ఫోన్ చూడడం ఎక్కువ వాళ్ళు ఏమైపోతారో ఓసారి భయం వేస్తుంది వాళ్ళని చూస్తే లేదమ్మా ట్యూషన్‌కి ఆ భయపడతారు ఒక్కోసారి
ఇంకేమి మధ్యాహ్న ఏం తిన్నారు
మధ్యాహ్నం పప్పు పప్పు చేసింటి వడియాలు ఎయించింటి ఇది పొద్దున కోసగడ్డ ఫ్రై చపాతి చేసింటినా కోసగడ్డ ఫ్రై ఉండే
అంటే కోసగడ్డ అంటే
అదే తెల్లగడ్డ తెల్లగా ఉంటుంది చుడి ఆ క్యాబేజీ ఆ
ఆ అంటే ఒక్కొక్క ఊరు దగ్గర ఒక్కొక్కలాగా అంటారు కదా అక్క ఆ మేం క్యాబేజ్ అంటాం ఆ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి మేము చిక్కుడుకాయ అంటాము ఇంకా కొన్ని దగ్గర్లో దాన్ని ఇంకే చోడేకాయ అంటారు
ఆ మేము చిక్కుడుకాయ అంటే మేము వేరే కాయనం చిక్కుడుకాయ అని టము చొడేకాయని చొడేకాయల చిక్కుడుకాయలు అంటే వేరేటివి ఉంటాయి మాకి
మేము రెండింటినీ చిక్కుడుకాయనే అంటాం ఒకటి గోరు చిక్కుడుకాయ ఇంకోటి మాముూలు చిక్కుడుకాయ మేము చదువుకునే దగ్గరికి ఎళ్ళే వరకి ఇవన్నీ తెలీదు
అంటాం చూడేకాయ్ అదేదేలే
ఇంకా మా కాలేజ్ దగ్గరికి ఎళ్ళే వరకు ఉగ్గాని కూడా తెలిదు మాకైతే
అవునా అంటే ఇగ మీ ఇంట్లో ఆ తింటాము ఉగ్గాని అంటే బజ్జీలు ఉగ్గాని పొద్దున అట్ల వర్షం వచ్చినప్పుడు అట్ల ఎప్పుడైనా టిఫి బాగుం టుంది
ఆ మసైడ్ చేసుకోరాక్క అసలు ఆ టిఫిన్ దాని గురించి కూడా తెలీదు కాలేజ్ ఇజాయిన్ అయ్యే వరకు నిజంగా
మరి మీకు నచ్చిందా మరి
ఆ పర్లే కొత్త స్టాటీంగ్ లో కొత్తగా ఉనింది మళ్ళా మళ్ళ ఆ బజ్జీ వల్ల అలవాటయింది బానే
అదే బజ్జీలు ఉంటే బా అంత తింగతతుంది కొంచెం
హ్మ్ ఇంకా మా సైడ్ అయితే ఇడ్లీ లోకి కచ్చితంగా చికెన్ మటనే తింటారు ఇం కా సైడ్ రవిడ్లీ చేసుకుంటారు హ్మ్
అయ్య అబ్బా మేం మేము అట్లా ఇడ్లీలు చట్నీను సాంబార్.
అది అంటే ఆకొకక దగ్గర అలా ఉంటుంది. మేము ఇప్పుడు ఇక్ ఇప్పుడు చదివే దగ్గర అయితే రవ్విడ్లీ చేస్తార అనమాట మీరు. రవ్వ పిండితో చేసుకు ఆ మేమైతే మాముూలుగా దోశపిండి చేసుక కుంటారు కదా మీరు బియ్యంతో ఆ దాపిండితోనే ఇడ్లీ చేసుకుంటాము ఇంకా దాంట్లో
ఇబ్బంది మీకు ఫుడ్ అంతా
హా ఆ ఇది బీటెక్ లో ఇక్కడ కాలేజ్ లో ఇబ్బంది అవుతుంది. ఇంటికెళ్తే బాగా తింటాం.
ఇక్కడ ఆంధ్ర ఫుడ్ ఇది
మాది ఆంధ్రనెంకా
అయినా కానీ ప అక్కడ చేంజ్ అంత
ఆ
అవున్లే అవున్లే ఊ చూడి పక్కన పక్కనే అయినా గానీ ఎంత చేంజో కదా
ఆ పక్కనే ఏం కాదు మాది కొంచెం దూరం
అవునా అవు
మేము చదువుకునేది అక్కడ హాస్టల్లో కానీ మా ఊరు వేరే దగ్గర అన్నమా
ఆ మేలయితే ఇడ్లీ ల చికెన్ మటన్ తింటారు అయితే మీరు
అవును ఖచ్చితంగా ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు మాత్రమే ఇడ్లీలోకి సాంబార్ చట్నీ అవు తినెది
అవునులే అవునులే అవునులే ఆ అసలు నే చాలా తక్కువ
వ్ నా మేము నాన్ వెజ్ బాగా తింటాం
జగమ్ అంతే ఏదైనా కొంచెం
ఉ మరి మీకు అన్ని పనులు చేసుకునే కెనర్జీ ఎలాగా
ఆ వస్తుంది వస్తుంది నాకు ఎనర్జీ చ తినుకోకుండా ఎనర్జీ అయితే చాలా వస్తుంది నా
హ్మ్
అంతే అది జీన్స్ అంతే అట్లా అంటే నె చికెన్ మటన్ అస్సలు స్సలు తినలేను ఏమో మరి అప్పుడు చావుదు నాకు కొంచెం మనెఏ తింటంటే గాని మరి అంతే పో కొంచం అట్లా తింటా అస్సలు ఆ హాస్టల్ ఏం కాదు మేము రూమ్ లో ఉంటిమీ సిస్టర్స్ కదా మేము. అందరము కలిసి ఓ రూమ్ లో ఇంకా వేరే వాళ్ళు
మీరే వంట చేసుకునే వాళ్ళ
మా సిస్టర్స్ చేస్తాను నేను తిని ఉరికే వె కాలేజ్కి పోతానికి.
మనకన్నా పెద్దవాళ్ళు ఉంటే ఇంకా అదొ బెనిఫిట్ మనకేం పనులు ఉండవు. నాకు మా ఇంట్లో మేము ట్విన్స్ అనమాట నాతో పాటు
అ అ అదే అదే లె నువ్ నాన్ వెజ్ బాగ తింటావు గాద
ఆ నేను బాగా తింటాను ఆ అమ్మాయి అస్సలు తిందు.
అదే అదే ఆంటివిలే
ఇద్ద అంటే కమల పిల్లలు ఉంటే ఒకరు అలా ఉంటారు ఒకరు ఇలా ఉం
అవున అవునబ్బా మామూలుగా అయితే అట్లుండరు ఒకటే ఒకటే టేస్ట్ ఉంటే ఉంటుంది మీరే అట్లే ఏమో మరిది నెగిటివ్ గా పుట్నరు ఇద్దరు
ఉంటుంది అలా కూడా ఐడెంటికల్ ట్విన్స్ ఐడెంటికల్ ఐడ అన్ ఐడెంటికల్ ట్విన్స్ అని కొంతమంది ఒకేలా ఉంటారు కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు
అదే నేనైతే చూసించాను నేను చూసినప్పుడైతే అంటే చాలా మందిని అట్లా అంటే చూడలేదు డైరెక్ట్ అట్లా ఏదన్నా ఇంటర్వ్యూస్ లోగాని అట్లా అటెండ్ అయితుంటారు కదా కొంచెం ట్విన్ట్స్ అట్లా
హ్మ్
అట్లా చూసినప్పుడుయితే తనగా తనక ఫీవర్ ఓస్ స్తే నాకు ఫీవర్ వస్తుంది తను అది తింటే నేను అదే తింటాను అని చెప్తుంటారు
అలా చిన్నప్పుడు ఉండేది ఇప్పుడేమి అలా ఉండదు అంటే చిన్నప్పుడు కూడా ఏం అంతగాలేదు తను మొ త్తం మా అమ్మలా ఉంటుంది నేను మా నాన్నలా ఉంటాను
అవునా అవున్లేయవున్లే అదే లే పాపం ఇద్దరు పొలుగబుట్నారయితే
తాను మొత్తం వెజిటేరియను నేను ఫుల్ నాన్ వెజిటేరియన్
అవునవునా
నేనయితే అసలు తను హాస్టల్లోనే ఉంటుంది కాప్ తే వేరే స్టేట్ అనమాట టూ మంత్స్కి ఆహా లేదు ఇంటర్ వరకు ఒక దగ్గర ఉన్నాం ఇప్పుడు సపరేట్ అయిపోయాం
అవునా పక్కన పక్కన ఉండేదమ్మాయిలు ఒక చోట ఉండకూడదు గా
త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు సపరేట్ అయిపోయి తను త్రీ మంత్స్కి కోస్ సారి అలా వస్తది ఇంటికి నేనైతే నాన్ వెజ్ కోసమే మంత్ మంత్ కి ఇంటికేళ్తా
అదే అదేలే
నాకు జర్నీ హోల్ నైట్ పడుతది ఇంకా డే జర్నీ అయితే హోల్ డే పడ్ ట్టిద్దన్మట మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే నైట్కి వెళ్తాను ఇంటికి అట్లయినా సరే ఆ ఇంటి ఫుడ్ డు కోసం ఖచ్చితంగా మంత్లీ వన్స్ ఇంటికేళ్తా
అదే అదేలే ఏదైనా తప్పదు వన్ వీక్కోసారి టెన్ డేస్కోసారి వెళ్తావా
ఆహా అలా ఏం లేదు మంత్కి ఒకసారి వెళ్త థర్టీ డేస్
మంత్ కి థర్టీ డేస్ కోస్ సరే అవున్లే అవున్లే అవి అట్లేమని చేపించు అంటే అదే నాన్ వెజ్ లోనే నాన్ వెజ్ లోనే పొద్దిక్ కేల్ అట్లా చెప్పించుకొచ్చుకోవాళ్ళ
పిక్కెల్సా తింటాను అంటే అవి కూడా చూపించుకొని వస్తాను కొన్నిసార్లు
ఆ నాన్ వెెజ్ లోనే నువ్వు నాన్వెజ్ లేకుండా ఉండలేవు అంటున్నావు కదా కాబట్టి అట్లా పక్కిల్స్ అట్ల అయితే అట్ట సెట్ అయిపోతంటుంది
అట్లెం లేకపోయినా మాకు బయటికి పంపిస్తారు కాబట్టి సిక్స్ థర్టీ వరకు ఉంటుంది టైం హాస్టల్స్కి
అదే అదేలే అవుంత బయట తినే సేల్ బట్ తినేయొచ్చుగానే
ఉ అట్లేముండదు జస్ట్ ఇంకా వస్తా ఉంటా ఇంటికి ఆ అమ్మాయి ఎక్కువ రాదనమాట త్రీ మంత్స్కి కీ టూ మంత్స్ కలా వస్తది
అదే అదేలే ఏదోలే ఎవరోగరు పోతుండారూ గదా
అవును
వెళ్లాలలే పాపం పేరెంట్స్ గాని అట్ల ఎప్పుడైనా ఒక సారి అట్లా పోయి వాళ్ళకి బాగుంటుంది
అవును వాళ్ళు ఒక్కటే ఉంటారు ఇంకా
అవునా వి పాపం ఎదురు చూస్తానా ఎట్లుంటారు
ఆ అవును ఇంకా ఫుల్ అప్పుడప్పుడు వస్తాం కాబట్టి చాలా ప్రేమ పులకరి ఇచ్చేస్తారు
అదే అదే ఆ ఏం తిన్నావ్ మధ్యాహ్నము
మధ్యాహ్నమా అన్నం పప్పు
పప్పన నిన్న సండే కదా నిన్న పెట్టిండ్రా నాన్ వెజ్ ఏమన్నా
చికెన్ ఫ్రై పెట్టారు నేను మధ్యాహ్నం ఏదో ఇక్కడ టూ మంత్స్ పక్కన వచ్చా మీ ఊరికి అంటే ఇంటర్న్షప్కి ఇంకా వెళ్ళిపోతాం ఇంకొక వన్ వీక్ అయిపోతుంది
అయిపోతుందా
తరువాత ఒక వన్ వీక్ ఇంట్లో ఉండి ఇంకా మళ్ళా కాలేజ్ వెళ్ళిపోవాలి ఫోర్త్ ఇయర్ స్టార్ట్ అయితది ఇంకా ఫోర్ వన్ స్టార్ట్ అవుతుంది జూలై ఫస్ట్ నుంచి అనుకుంటా ఈ లాస్ట్ ఇయరే భయంమేస్తుంది అక్క ఇప్పటివరకు ఒకలా ఉన్నాం మీ వన్ ఇయర్ ఇంకొకలా ఉండాలి
అదే అదే అ ఏదు తప్పదంతే హ అదే అదేలే ఇంకా పాపం ఖర్చు అట్లే ఉంటుంది మీకు
ఉ అన్ని ఇద్దరికి చెయ్యాలి ఇద్దరి
అదే అదే ఇద్దరు ఒకటే స్టేజ్ లోనే ఉన్నారు కాబట్టి కష్ట అంటే ఒకరు చిన్న ఒకరు పెద్ద ఉంటే అంత ఉండదు ఫీజులు కాని చేంజ్ అయితాయి ఇప్పుడు సేమ్ ఇద్దరు సేమ్ ఉన్నారు కాబట్టి ఏదైనా సేమ్ ఉంటాయి ఇంకా అన్ని
ఏది తీసుకున్నా ఇద్దరికిీ తీసుకోవాలి ఇద్దరికీ కొనాలి
అదే అదే ఫీజులు అట్లా కాని ఇద్దరిక ఇంకా సేమ్ ఉంటాయి కదా ఆల్మోస్ట్
అట్లేం లేదక్క తను ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో ఉంది నేను నాది గవర్నమెంట్ యూనివర్సిటీ తనకి ఇంటర్ మార్క్స్ బాగా వచ్చాయి నాకు ఎంసెడ్ ర్యాంక్ బాగా వచ్చింది
అవునా
నన్ను అడిగారు చెప్ప చెప్పారు ఇంట్లో వాళ్ళు నువ్వు కూడా ప్రైవేట్ లోనే జాయిన్ అవ్వు అంటే ఇంకా నేనే మరి ఇద్దరికీ అంత ఖర్చు ఎక్కువ అని వినకుండా మా బాబాయ్ చెప్తే ఇంక ఇక్కడ జాయిన్ అయిపోయా ఆ పర్లేదు అక్క
అవునా ఏదన్నా కష్టపడి పోవాలంటే మనమే
ఆ మన మనకి మనం నేర్చుకుంటా ఉండాలి వాళ్ళు నేర్పించేది ఏమి ఉండదు
ఏముందిలేమ్మా ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి అంత టెక్నాలజీ అంతా ఇంక ఇప్పుడ ఏమ ఇట్లనే మనం ఇంటికాడ నేర్చుకోవచ్చు కనే హాస్టల్లోనే ఉండి
స్టేజ్ వరకు వాళ్ళు నేర్పిస్తారు ఇంకా ఈ బీటెక్ అట్ లో వచ్చేసిన తర్వాత అంతా మనది మనమే చదువుకోవాలి
అదే అదేలే
ఇప్పుడు ఏమైనా తిన్నారా స్నాక్స్ ఏం చేయలేదా పిల్లలకి
ఆ
స్న్యాక్స్ స్న్యాక్స్ తిన్నరా
పిల్లలా ఇప్పుడే ఈగో ఇది పాలను బిస్కెట్స్ తిన్నారు
ఊ మీకు టీ కాఫీ అలవాటు ఉందా
టీ కాదు కాఫీ టీ అంత లైక్ చేయ్యను అసలుకిలా కాఫీని
హుహ్
ఉ బ్రూగణేత్ ఎప్పుడన్నా కాఫీ అట్లా అవురండి ఏదో ఒకటి తాగుతా ఆన్ అంతే
హుమ్మ్ మాకు అవేం అలవాటు ఉండదు హాస్టల్లో ఉండేది.
మాస్టర్ లిస్తార్ గాదైనా
వాళ్ళంత క్వాలిటీగా ఏమి ఇయర్ గ చాలా పల్సగా జేస్తుంటారు. నీళ్ళ నీళ్ళుగా ఉంటది. ఇంకా ఉన్న అలవాటు కూడా మొత్తం పోతుందాడుంటే
తే అవునడ్ విరక్త వస్తుంది మెయిన్.
ఇంకా ఫ్రెంస్ కలిసి ఈవినింగ్ అలా బయటికి ఏళ్ళినప్పుడు తాగే వస్త్.
ఆ అంతేలే అవును నీళ్ళు బోస్తారులే బాగా పాపం.
మా బా అంత బాగా చెయ్యరు మాదింకా గవర్నమెంట్ హాస్టల్. కాబట్టి
మా సిస్టరు హస్టలేను ఆ అమ్మాయి బాగ్ ఫుడ్ ఇంట్లో ఎట్లుంటే అట్లాంటుందండి జూడి అక్కడ
ఆ ఇప్పుడు మేమున్నా పీజీ లో అలాగే ఉంటుంది హా ఇప్ టూ మంత్స్ కాని ఇక్కడ వచ్చిన్నాం కదా అంటే మళ్ళీ వెళ్ళిపోతాము ఈ టూ మంత్స్ ఉన్న దగ్గర మాత్రం ఫు హుడ్ బావుంది కానీ మా దగ్ అక్కడ గవర్నమెంట్ హాస్టల్ గాబట్టి అక్కడ ఏం బావుండాద్ అక్ అక్కడైతే నేను మూడు పూట్ల బయట తింటా.
అయ్యో పాపం బాగై
ఇంకా నేను చిన్నమ్మాయినని నన్ ఏక్ కు ఆరభం చేశారు. ఇంకా ఆడిగిపోయిన తర్వాత ఫస్ట్ టైం హాస్టలు..
హుమ్మ్
చాలా కష్టం అయిపోయింది.
అయ్యో హుమ్మ్ ఏదో లింక్ బ నియారట్లా
మవ్ ఆ అంతే ఇంకా వన్ ఇయర్ తర్వాత కదా అక్క అసలు సినిమా కనిపించపోయేది బయటికి ఏళ్ళాలి.
ఆ బయటికి ఏళ్ళాలి. ఏదో జాబ్ వస్తే ఇంకా ఇంక లైఫ్ సెటిల్డ్ కదా ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు ఇంగా.
అవును మా ఇంట్లో వాళ్ళు కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. జాబ్ వచ్చేస్తే ఇంకా నీ ఇష్టం ఏమైనా చేస్ కో అని ఉహ్మ్
ఉ ఇప్పుడే ఏదన్నా గానీ కొంచెము ఆలోచించి ఖచ్చితంగా జాబ్ దెచ్చుకోవలా లైఫ్ సెటిల్ గాల్లా హ్యాపీగా ఉండాలంతే. జాబ్ లేకపోతే వేస్ట్
నిజంగా అసలు ఒకప్పుడు అలా ఉండేది. ఓన్లీ అబ్బాయిలే జాబ్ జేయ్యాలి అబ్బాయిలే చదువ్ కోవాలి అని కానీ ఇప్పుడు అమ్మాయిలకే ఎక్కువ ఉంది. ప్రెజర్ అనమాట అమ్మాయిలకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయ్.
అవునవును.
మరి మాకైతే ఇంకా బ్రదర్స్ కూడా లేరు గాబట్టి ఇంకా మీమే జూసుకోవాలి ఏం జేసైనా మా పేరెంట్స్ని.